హలో
ఏం లేదు
బావున్నావా
ఆ బావున్నా
బావున్నావా
ఆ ఆ
మోడల్ మొత్తాక మోడల్ బోల్తే
ఎహే ఏమనాలో కూడా అర్థమైతలే ఆ
మేడు
లేదు ఏహే యెహెహే అట్లేం లేదు ఎగ్జామ్స్ కీర్తన తోటి కూడా ఈ సారీ నా ఫ్రెండ్ తోనీ కూడా మాట్లాడలే ఈ రోజు
ఆహా
ఆ
ఏం చేస్తాను మళ్ళా తిన్నావా
తిన్నా ఇందాకనే ట్యూషన్ అయిపోయింది తినేసి కూర్చున్న రేపు ఎగ్జామ్ ఉన్న వచ్చి చదువుకోవాలి
ఎంత సంపాదిస్తున్నావు నెలకు పదివేల పదిహేను వేల
ఏం మరి అంతేం రావు వస్తే ఒక క్లాస్ ని బట్టి మనీ ఉంటది
అంటే ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ నా దగ్గర ఎంత తీసుకుంటావు ఆ నువ్వు చెప్పేది టూషనా లేకపోతే ఫైవ్ హండ్రెడేనా
ఇది ఊరు ఊరు కాబట్టి అట్లనే తీసుకుంటాం ఎవరు ఈ ఇంకా ఏం మంటారు ఇట్లా చెప్తే ఆ ఇంత ఎవ్వరు రారు అట్లా
అయ్యా ఫైవ్ హండ్రెడ్ అంట ఎంతమంది ఇరవై మంది పిల్లలు వస్తారా
ట్వంటీ ఫైవ్ ఎయిట్ కే వస్తాయి
వావ్
ఉ
అంటే అంతమందికి చెప్తున్నావ లేకపోతే వాళ్లొచ్చి ఊరికే హోంవర్క్ రాసుకుని పొయెటోళ్లేనా వాళ్లు అందరూ
ఏ లేదు లేదు రై ఏమంటారు రీడింగ్ చేపిస్తా వాళ్ళకి ఏమైనా రీడింగ్స్ ఉంటే రీడింగ్స్ అన్ హోం వర్క్స్ కన్ఫామ్ వన్ అవర్ రైటింగ్ వన్ అవర్ రీడింగ్ అట్లా పొతున్నావా కాలేజ్ కి ఆ టూ అవర్స్ సెవెన్ సిక్స్ టు ఎయిట్
ఆహా
హ
హ్మ్ హం మీ పని మంచిగా ఉందిగా
ఆ ఏడ
సిక్స్ టు ఎయిట్ ఆ
ఆ టూ అవర్స్ ఎట్లా అనిపిస్తారు తెలుసా టూ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే దారుణంగా అనిపిస్తది ఎప్పుడ అయిపోతది ఎప్పుడు అయిపోదో అనిపిస్తది
ఎందుకట్లా
అట్లా అంటే ఇగా అంత మంది ఉంటారు కదా అ అంతా ఓర్రడం అట్లా ఇట్లా అంత ఉంటది కాబట్టి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ దొరికితే బాగుంది అనిపిస్తది అప్పుడు
ఓహో
హ
లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నావు మంచిగా
ఏం ఎంజాయ్ ఏం లేదు పోతున్నావా కాలేజ్కి
పోతున్నా పోవాలి కదా ఇక మాకు పోయిన నెలా మూడు తరక్ నుంచి స్టార్ట్ అయింది
ఆ మీకైనా బెటర్ తెల్సా అందరికి ఇప్పుడే కాలేజ్ స్టార్ట్ అయితే మాకు ఇప్పుడు మీడ్ ఎగ్జామ్స్ పిచ్చలేత్తాంది రెగ్యలర్ గా పోవాలి ఫోర్ తీ ఈ ఇయర్ లో కూడా సెవెంటీ ఫైవ్ మెయింటైన్ చెయ్యాల అనిపిస్తాంది
అదే గదా మనకైతే వన్ మంత్ సి ఆర్ టీ క్లాసెస్ అయినాయి ఆ సి ఆర్ టీ కూడా ఎప్పుడైపో తిందాం ఎప్పుడయిపోతదా అని చూసినం ఆ సి ఆర్ టీ
ప్లేస్మెంట్స్ డ్రైవ్స్
ఒక డ్రైవ్ టువల్ లాక్స్ ది వచ్చింది టువల్ లాక్స్ ది ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ లో త్రీ మెంబెర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు
ఆహా
ఏం అడిగారంటే రెస్యూమ్ లో ఉండే ఊప్స్ కో రెస్యూమ్ లో వాడిని స్కిల్స్ ఉంటాయా జావా ఫైధాన్
ఆ మనం రెజ్యూ రెస్యూమ్ లో ఎం పెడితే అదే
ఆ అవి బేస్ చేసుకొని కొషన్స్ అడుగుతారంట
అదే
ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ ఏమైందంటే టెక్నికల్ యాప్టిట్యూడ్ పెట్టిరు ఎట్లా అనుకున్నా పైన ల్యాప్ లో ల్యాబ్ లో కూర్చొని
అ
లాబ్స్ లో కూసోన్ కూసోమన్నారు పోయి కూసున్నాం ఫస్ట్ వాడొచ్చి ఇంట్రొడక్షన్ ఇ చ్చిండు మీకు ఎట్ల ఎగ్జామ్స్ ఉంటాయి తర్వాత లాస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటాదని చెప్పిండు ల్యాబ్స్ ల్యాబ్స్ కు పోయినాము ల్యాబ్స్ అ ఆన్ చేసినాము అందరూ ఏం చేస్తారు ఇగ ఫోన్ లో స్కాన్ చేస్తున్నారు కోడ్లు రాస్ తున్నారు ఆప్టిట్యూడ్ అయిపోయింది ఫోన్ లో చూసే అన్నీ ఫోన్ లో చూసే కోడ్ కూడా ఫోన్ లో చూసే కొట్టు ఎవరూ పట్టించుకోవాలి మా ఇగా సి డి సి వాళ్ళు కూడా అదే ఏమంటారు ఏ ఇగ చూసి రాసిర్రు నేను నేను ఇంగా పట్టిచ్చుకోలే ఇక చూసి రాసుడే కదా పట్టిచ్చుకొని కూడా రాయను కూడా రాయాలే కోర్టు రాయాలేదు ఆప్షన్స్ కూడా పెట్టలేదు
పో మరి గంత మంచి ఆప్షన్ ఉన్నాం అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఈ ఒక్కసారి అట్లా ప్రాపర్ గా ఏయకున్ ట్ల ఏసినా నెక్స్ట్ సరికి తెలుత్తాయి కదా
టెక్నికల్ లో రెండు కోడింగ్ ఇచ్చిర్రు ఆ కో డింగ్ కూడా చూసే కొట్టిర్రు నా ముంగటోడు కొట్టిండు వా డు సెలెక్ట్ అయిండు నేను షాక్ అయినా ఏన్ మళ్ళీ టెక్నా సెకండ్ రౌండ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ దాంట్లో ఏ జావా నీకు జావా వచ్చు కాబట్టి జావాలో ఉప్స్ కాన్సెప్ట్స్ ఏని ఏమేమి అది ఎందుకు యూస్ చేస్ మా ఫ్రెండ్ గాడు పోయిండు మా ఫ్రెండ్ ఎళ్ళి వన్నంటాడు నేను ఎళ్ళిసి ఫిక్స్ కదా వాడు ఎళ్ళి వన్ను వాడు పొయ్యిండు వాడిది ఏమైందంటే పాపం వాడు వాడికి చా మాలా మాకొ మా క్లాస్ లో వాడంత టాలెంట్ ఎవడు ఉండడు వాను క్రాలేన్ నేను బాధపడ్డా వాడికి వచ్చిందనుకో మన్ మమ్మల్ని రిఫర్ చేస్తాడు ఎట్లనన్నా ఊ అయితే ఇగ వాన్ ఏడ పోయింది అంటే ప్రాజెక్ట్స్ ఉంటాయి గా మనవి ఉప్స్ కాన్సెప్ట్ చెప్పేసి వాడు ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా
ఆ
ప్రాజెక్ట్ లోని ఒ ఒక ప్రాజెక్ట్ జేస్తావా ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లయిన్ చేయంటే వీడు సగం ఎక్స్ప్లెయిన్ చేసిండు సగం మర్చిపోయిండిగ
ఓకే
అక్కడ రిజెక్ట్ చేసిర్రాన్ని
ఉమ్ హ్ ఒకసారి చూసుకుంటే అయిపో ఎందుక్ కంటే రెజ్యూమ్ లో ఏం పెట్నమో ప్రతీ ఒక్కటి ఒచ్చుంటే కొంచెం మంచిగ పర్ఫార్మ్ చేత్తం కదా
మండే మండే విత్తూసనుంటది చూడు విత్తూసనేదో విత్తూస్ అది కంపనీ అంట్ ట అది సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంట ఎయిట్ సీ జీ పీ ఉన్న వాళ్ళకి మాత్ త్రమే నాది సెవెన్ పాయింట్ టూ సిక్స్ ఉంది
అ గట్లగుడ అట్లగుడ ఉన్నద్ ఆ ఇంత పర్సంటేజ్ అట్లా అని సెవెంటీ ఫ్
ఇప్పుడు మాకు ఇప్పుడైతే ఎమ్మ ఇప్పుడు సెవెన్ వాళ్ళకి ఎయిట్ అడిగిర్రు మా క్లాస్లకెళ్ళి నైన్ మెంబెర్స్ నైన్ మెంబర్స్ కి మాత్రమే ఎయిట్ సి జి పీ ఉంది వాళ్ళ అవునా ఈన్కే ఉంది
ఆహా
సెవెంటీ నైన్ లో ఉన్నాడు మా ఫ్రెండ్ గాడేళ్ళి వన్ నాట్ సెవెంటీ నైన్ పా సెవెన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంటేజ్ ఏమో ఒకన్దుంది వాంది గూడ సెవెన్ పాయింట్ ఎయిట్ ఏం ఉంటది నమ్ నము నముందే
జేయరా
ఆ అలా చేస్తున్న మాదేంది ఉ కాన్సెప్ట్స్ నేర్చుకోమన్నరు బేసిక్ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోమన్నరు
ఉమ్ హు
ఉమ్ ఇగా ఇవి బట్టి బట్టుకొని పోతే ఇగ
తెల్వదు తెలుసా
ఇవి బట్టి బట్టుకొని పోతే వాళ్ళకి మాక్సిమం ఎంత మొత్తమయి ఎఫ్ సెక్షన్ వరకు అనుకుంటా ఎఫ్ సెక్ క్షన్ వర్కొక యాభై మంది ఉంటరు ఆ యాభై మందిలో పది మందిని సెలెక్ట్ చేస్తరనుకో ఇగ
ఉమ్ హ్
నెక్స్ట్ దాన్ ట్లన్న ఇప్పుడు యాభై మందిని సెలెక్ట్ చేసిన్ దాంట్లో ల పది మంది పోతే ఇంకో నలభై మంది ఉంటరు నెక్స్ట్ వచ్చే ప్లేస్మెంట్ డ్రైవ్ లో ఇ నలభైలో కొందర్ సెలెక్ట్ ట్ అయితరు ఓ ఇరవై మంది సెలెక్టె అయిత్ ఆ నెక్స్ట్ దాంట్ల ఇంక ఇరవైన్ పంపిస్తరు తర్వాత మమ్మల్ని దీసుకుంటరు
ఏ మరి గట్ల చేత్
ఉమ్ ఇగందుకేం మేమేం ఆ వాటిక్ కేం ప్రిపేర్ అవను ఫస్టయితే నేనీగ ట్రిపుల్ బె ఇ కానిస్టేబుల్ ఏవో పడ్డయి ఫైవ్ థౌజండ్ పడ్డయి మాకు రాదు ఎట్లనన్నా నైన్ టిన్ థౌసండ్ నైన్టీన్ థౌసండ్ కోసమేవో ఈల్లు పోరాడుతున్నరు ఇస్తే బాగుండు ఆ నైన్టీన్ థౌజండ్ మళ్ళీ సికింద్రాబాద్ లో రైల్వేవ్ రైల్వేవి పడ్డయి
ఆ కాకపోతే అవి వర్క్ ఒక ఘోరంగ హార్డు ఉంటద్ తెలుసా
ఏముంటయ్ కానీ మనక్ మనకి ఎట్లా అంటే బా ఇగ సికింద్రా రైల్వేస్ లో జాబ్ ఎట్లాంటిది రావాలంటే టీసీ జాబ్ వస్తే దానంతా మంచి జాబ్ ఏది ఉండదు
మంచి కలక్షన్ కి కలెక్షన్
కలెక్షన్ కి అటు అటు అటు మంత్లీ సాల్రీ ఉంటదీ ఇటు రోజుకు మంచిగా అదే అంటున్న గదా సైడ్ ఇన్కమ్ మళ్ళీ మంత్లీ సాల్రీ సెట్ లైఫ్
ఉమ్
ఉమ్ అట్లుండాలి నాకు అట్లొస్తె బాగుండు నేను ఇప్పుడు ఏం ప్రిపేర్ అయితంటే ఇంకా కానిస్టబుల్కొ పోలీస్ వాటికి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా ఎట్ల అయితే అట్లా అన్కు యూట్యూబ్ క్లాసెసే వింటా ఏవి ఈ అమీర్ పేట్ లొ కోచింగ్ లు తీస్ కోను
ఇగొ మంచి ఒక సిక్స్ మంత్స్ కూచో ఇప్పుడె ఎట్లా నువ్వు ప్లేస్మెంట్స్ కి ప్రిపేర్ కానని ఫిక్స్ అయినవ్ కాబట్ టీ అదేదో దీనికే దానికి యూస్ చేసే టైం ఇప్పట్ నుంచి స్టార్ట్ చేయ్ ఇప్పుడు నుంచే స్టార్ట్ చేసి మంచి ఒక్ ఆ ప్రిపేర్ ఐతాన్న టీ ఒక సబ్జెక్ట్ ఆఫ్ అయిపోయింది ఇంకా ఇంకొక్ క అంటే ఆప్టిట్యూడ్ హాఫ్ ఫైని ఫైని అవి రెండు హాలిడేస్ అయిపోయ్నక ఒక టెన్ డేస్ కాలేజ్ పోకుండా డే మొత్తం కూర్చొన్ చదువుకొంట ఇప్పుడు కాలేజ్ పోయినో ఈవినింగ్ వచ్చేసరికి సిక్స్ అయితది నాకు మల్లోచ్చినంక ఒక సిక్స్ ఫైవ్ థర్టీ అట్ల అయితది హ్మ్
మా కాలేజలో ఏమైందంటే చాలా మంది గేట్ రాశారు ఒక్కటే ఒక్కమె క్వాలి క్వాలిఫై అయింది ఆమెకు కూడా ట్వంటీ ఎయిట్ పాయింట్ సంథింగ్ ఎంతొ వచ్చింది అమె ఓసి అనుకుంటా
ఉమ్
అవునా గ్రేట్ టే ఏమో నా ట్రై నా లెవెల్ బెస్ట్ ఇత ఆహా
మా ఫ్రెండ్ ఒకడు ఎస్టీ వాడు రాసిండు వాడికి మైనస్ ఫిఫ్టీన్ ఎంతొ వచ్చినయ్ అనుకుంటా మాక్ మాఓడ్ ఒకు మా ఫ్రెండ్ ఎల్లిగాడ్ ఉన్నాడా వాడెంత వాడికి ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చినయ్ వాడ్ చాలా బాగా చదువుతడు వామ్మో చాలా అంటే నువ్వు ఇప్పుడు క్లాస్ ఒక్సారి చెప్పినవనుకో ఒకసారి చెప్తే చాలు వాడికి
ఆహా
రాస్తడు
కానీ గే ఇట్ల ఏం చేయాలంటే నెగిటివ్ మార్క్స్ ఉండయ్ గదా ఆ క్వశ్చన్స్ అ అటెంమ్ చేస్ వాలి ఎం సి క్యూ సు ను ఇంకా ఫిలింద బ్లాంక్స్ లా ఉంటయ్ ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకోవాలి ఎం సి క్యూ క్వశ్చన్స్ నీకవ్వి కాన్ఫిడెంట్ ఐతేనే అప్పుడే అటెంప్ట్ జేయాలె లేక్ పోతే ఒదిలేసయాలి డైలమాలున్నమో ఇద కాదా ఇదే అయి ఉండొచ్చు
సరే సరే సరే ఆగు సరే సరే